హలో డాడి గుడ్ మార్నింగ్ డాడి
హలో
హలో డాడీ
ఆ అమ్మ
గుడ్ మార్నింగ్ డాడీ
ఎక్కడికి అమ్మా
నేనా ఇక్కడ రూమ్ లో ఉన్నాను డాడీ
చెప్పినారా
హ్మ్
అళ కాలేజీకి నవెళ్ళాలి కదమ్మా
అవును వెళ్ళాలి డాడి కోసేపు ఇంకా టైమ్ అవ్వలేదు కదా రెడీ అయి వెళ్లాలి
అదే సమయము ఎక్కువైతున్నది కాలేజీకి వెళ్ళాలి మీరు తొందరగా
అవునవును
ఇటికినా కావద్దు కదమ్మా కాలేజ్ల
అవును డాడీ
అదే ఇప్పుడు ఆ ఎందుకంటే పెట్రోల్ రేట్లు కిన ఇప్పుడు పెట్రోల్ కూడా దొరుకుత లేదు పెట్రోల్ పంప్లలా పెద్ దా అది లైన్ క్యూ కటిరు మా
అవును డాడీ ఇన్ గా ఏమంటాం నేను నిన్న కాలేజ్ కి వెళ్ళేటప్పుడు కూడా చూసిన పెట్రోల్ బంక్లలా ఫుల్ రష్ ఉంది. ఇంకా మొన్న కూడా తమ్ముడు ఉప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా మినిమమ్ హాఫ్ అన్ అవర్ పట్టింది.
అవును గంటలు కమ్మాయ్ కొన్ని పెట్రోల్ బంకులలా పెట్రోల్ అయిపోయింది, కొన్ని బంకులులాలా ఉంటే పెద్ద క్యూ కడుతున్నారు. అదే ఇప్పుడు నా బండ్ల కూడా పోస్క్ కోవాలంటే ఇప్పుడు నేను కూడా ఒక గంట వెయిట్ చేయవలసి వస్తది అందురే అంటే బస్సు బస్సు వస్తుంది ఎరా బస్సు కాడ దింపేస్తా బేటా నేను సరే అమ్మా ఇప్పుడు ఇంకోటి ఇప్ ఇప్పుడు ఎందుకంటే అక్కడ గల్ఫ్ దేశాలలా ఆ ఈ పెట్రోల్ రేట్ య పెట్రోల్ ఎందుకు దొరుకుత్ లేదంటే గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు అమెరిక్ గా ఇప్పుడు ఇజ్రాయిలు ఇరాన్లతో అక్ అక్కడ యుద్ధం జరుగుతుంది కదా
అవునవును న్యూస్ లో చూపిస్తున్నారుగా డాడీ దాని వల్లనే ఇంకా గూగుల్ రేట్ టుడ్ ఎక్కువ పెరుగుతుంది. గోల్డ్ ప్రైజ్ కూడా తగ్ మనసై తగ్గుతుంది డాలర్ రేట్ అయితే అంతే ఉంటుంది.
అందు దొరించే మనద్ దగ్గర కూడా ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుక్ కొని ఇవంతా కూడా గ్యాస్ కూడా ఇప్పుడు మనకు దొరకడానికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది.
ఉ
ఆ యుద్ధం వల్నే మనకు ఇప్పుడు మన దగ్గరం పాపులేషన్ నూట నలభై కోట్ల జనాభా ఉంది కదా నాన్న తండ్ గురించ్ ఆ ఇప్పుడు అందుగురించే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే నిల్వలు మన దగ్ దగ్గర ఉన్నాయి ఒక మూడు నెలలకు సరిపోయే నిల్వలు ఇప్పుడు గ్యాస్ టే గాని ఇప్పుడు పెట్
పెట్రోలే గానీ ఆయిల్ గానీ
కానీ ఇవన్నీ కూడా ముడి సరుకులు ఏవైతే ఉన్నాయి కదా ఇప్పుడు పెట్రోలు డీజిల్ ను తయారు చేసేవివి మన దగ్గర ఉన్నాయి స్టాక్గా ఇగ ఎందుకంటే దాన్ని కొదువు పొదుపు చేయాలనే ఉద్దేశంతోనే ఆ మెల్లమెల్లె మెల్లెమెల్లగా సరఫరా చేస్తున్నారు
ఆ అండ్ ఒకటే సారిసా మళ్ళీ త్రీ మంత్స్ క డాష్ పెట్టుకున్నా కూడా రావని ఐడియాతోని కొంచెం కొంచెం మోతాదులో యూజ్ చేస్తున్నాడు
యూజ్ చేస్తున్నారు అదే దాని దృష్టిలో ఇక్కడ పబ్లిక్ ఎటువంటి ఆందోళన చెందొద్దు బట ఇప్పుడు మనం కూడా
హ
ఆ అది దాన్ని ఎందుకంటే ఇప్పుడు మనం కూడా మోడి ఇన్ని సంవత్సరాల నుండి దగ్గర దగ్గర ఒక ఆరు సంవత్సరాల నుండి ఫ్రీ రేషన్ కూడా ఇస్తున్నాడు మనకు కేంద్ర ప్రభుత్వ దర మనకు అంటే నిరుపేదలు ఆకలితో ఉండొద్దని ఆలోచన తోని
ఉ
ఆ ఆయన చేపట్టినటువంటి ఇట్లాంటి కార్యక్రమ ఏదైతే ఉంది ఇస్తున్నాడు చూడు నిత్యావసర వస్తువుల దారా విఎంగిన మనకు బియ మేగాని గోం కాని పప్పులు ఉప్పులు అన్ని కూడా సరఫర్ ఉన్నాయి మనకు
అవును మొ మొన్న నేను కాలేజ్ కాడ కూడా చూసినాను కొన్ని హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా అవేమో బంద్ చేసినారు మళ్ళీ ఇంకా ఇక్కడ మండడి బిర్యానీ హౌస్ ఉంటుండ వచ్చు దారిలా అక్కడ కూడా కట్టెలి పోయి మీద చం వండుతున్నారు
అవును ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆ వ్యాపారస్తులకు ఇప్పుడు మా కేంద్ర ప్రభుత్వము కొద్దిగా నిలిపివేసిది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి అవి నిరూపుదలా చేసినాయి అవి ఎందుకంటే ఇప్పుడు మనము ఇంట్లో వాడుకునే గ్యాస్ కయితే కంటిన్యూ ఇస్తున్నారు
అవును అవును కొంచెం లేట్ అయితే అంటే అప్పటికంటే అయితే ఇప్పుడు కొంచం లేట్ వస్తుం కానీ రానైయితే వస్తుంది ప్రాబ్లమ్ ఏం లేదు గానీ లేట్ వస్తుంది దంతె
అవును అప్పుడ ఏమో బుక్ చే ఆ ఇరవై నాలుగు గంటల లోపల మన దగ్గరకు వచ్చేస్తుంటే గ్యాస్ ఇప్పుడు ఇ ఒక వారం రోజులు పడుతున్నది
అవునవును డాడీ
అదే ఇప్పుడు మనక్ కు అన్ని విధాలుగుడ ఇక్కడ భారతదేశంలో ఎటువంటిది హా హానికరంగా దొరక దొర్
ఇంకొకటి ఇంకొక ఆ ఇంకొకటి గుడ ఒక టాపిక్ ఒకటే అంటున్నారు గద లాగ లాక్డౌన్ లాగా మళ్ళ ప్రప అంటే ఇట్ల ఎందుకు ఏమన్నాంటే లాక్ డౌన్ లాగా మనం ప్రిపేర్ అయి ఉండాలి ముందే అనం కాకపోతే నూసెన్స్ స్ప్రెడ్ అవుతుందంటే మల్లి లా గణన్ ఉంటది మళ్ళీ లాక్డౌన్ స్తుది గని ఒకటే అంటున్నారు అందరుూ గుడా
అంటే దాన్ని లాక్డౌన్ ఎందుకు చేద్దామంటే ఇప్పుడు ఆ అన్ని విధాలుగా మనము పొదుపు ఇంకా ఉంచుకోవాలంటే మనము లాక్డౌన్ చేస్తే కొన్ని మన దగర మిగులుబాటు ఉంటాయని ఆలోచనతోని కొంత ఏమో అనవసరంగా తిరుగుతుంటరు గదా ఇప్పుడు పెట్రోల్ పోసుకొని అనవసరంగా తిరిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు
అవును
ఆ దాని దృష్టిలో కొట్టుకు అట్లాంటి దానికి ఏం భయపట్టని అవసరం ఏం లేదు ఇంతకు ముందు కూడా కరోనా సమయంలో మనకి ఏమనా అయ్యందా అన్ని విధాలుగా బాగుంది
హ్మ్
ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయన చేపట్టినటువంటి అన్ని విధాలు గుడా ప్రజలకు సంక్షేమమే కాకుండా ప్రజలను ఆ ఆరో ఆరోగ్యాలు కూడా బాగుండాలి అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో నేనమ్మా
అవునవును
ఆ
ఇంక ఆ చెప్పు చెప్పండి
అందు గురించే ఇప్పుడు ఇదే గ కుంటా మనం గుడా జాగ్రత్త పడాలే మనం ఆరోగ్యాన్ని చూసుకోవాలి ఇప్పుడు ఆయుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని గుడ ఇక్కడ ఎటువంటి అవాని అవనీయ సంఘటనలు జరగకుండా మనము ప్రయత్నం జేయాలె
అవును కొందరు నార్మల్గా కావాలని మొన్న చూసినాం కదా ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఫిఫ్టీ సిలిండర్స్ అట్లా ఒక మెంబర్ దగ్గర దాశి పెట్టుకోవడము మళ్ళీ ఇంకా అట్లనే ఇట్లా అంటే సిలిండర్స్ తక్కువ ఉన్నాయని ప్ర ప్రభుత్వం మీద ఇండైరెక్ట్ గా
ఆ కొంతమంది అవునవునవును ఎందుకంటే వాళ్ళు టాకు పన్నే ఆ దగ్గర తెచ్చి పెట్టుకున్నరు పెట్టుకొని పబ్లిక్ లేవని చెప్పడం వల్ల కొద్దిగా వాళ్ళు ధో బయన్ధోల ఎందుతున్నరు ఆ ఇట్లాంటి దాన్ని ప్రభుత్వము దాని దృష్టిలో పెట్టుగొని వాళ్ళను ఆ అ కంట్రోల్ జెస్తది అట్లా అలాంటి వాళ్ళను
ఆ అవును ఆయన కస్టడీలకి తీసుకున్నారు గదా ఆ ఎక్సిడెంట్ అయిన వెంటనే గుడ
అవుద అటువంటి అటువంటి ఏవన్న ఉంటే మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు గుర్తించి ఆ ప్రభుత్వానికి అలా ప్రభుత్వానికి చెప్పినట్టయితే ఇప్పుడు ఎవరైతే అధికారుకి చెప్తే బాగుంటది మనమేమో చెప్పాము కొంతమంది అ ఏ మన ేంది లే అని చెప్పేసి అనుకుంటే మనకు ఇబ్బంది కలుగుతుంది అందుగురించి అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలి అది
కానీ ఒకవేళ లాక్డౌన్ పెడితే మళ్ళీ అట్లా కొంచెం అయితే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ అయితే వస్తుంది కదా డాడీ
ఇ అది తప్పకుండా ఇప్పుడు కొన్ని కొన్ని సమయంలో కొన్ని వదులుకోవాలి ఎందుకంటే కొన్ని వి వి దేశాల నుండి మనకు వచ్చేటి దాన్ని దృష్టిలో పెట్టుకునే మనము ఇక్కడ ప్రభుత్వాలు నిర్ణయాలు వేసుకుంటారు ఇంకా కొద్దిం ఇబ్బంది పడవల్సి వస్తుది ఏం కదులే ఆ ఇబ్బంది కామనే ఇప్పుడు అక్కడ ఒకరికి ఒకరి మీద ఒకరు పై చేయి ఉండాలని చెప్పేసేసి యుద్ధాలు చేస్తున్నారు వాళ్ళు
అవును అది మనకి ఇండరెక్ట్గా అ ఎఫెక్ట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే వల్డ్ వ త్రీ అని కూడా అంటున్నారు
ఆ
వరల్డ్ వార్ త్రి ప్రపంచ యుద్ధం మళ్ళా మూడో ప్రపంచ యుద్ధం మల్ల మూడో ప్రపంచ యుద్ధం అయితదా డాడీ ఏమన్నా
మూడో ప్రపంచ యుద్ధం అయ్యే విధంగా ఇప్పుడు మనమైతే చాలా ఇక్కడ భారతదేశం ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం అట్లాంటిేది కానీయకుండా ప్రయత్నం చేస్తున్నది
అవునవును అయిన అయినా మన గవర్నమెంట్ కూడా అంతే మంచి ఉంది డాడీ అది ఏమంటా అవ్వకుండా చూసుకోవడానికి ఇంకా పార్ట్నర్షిప్ కూడా అందులో ఎప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ ఉండి చెప్తుంటారు కదా అక్కడ దేశానికి వెళ్ళినము వా ఆల్రెడీ మాట్లాడనము ఈ సర్కుల్లో తీసుకొస్తున్నాము ఏం టెన్షన్ అండక్కర్లేదు సో పార్ట్నర్షిప్ కూడా మంచి ఉంది దాని వల్ల కూడా మనకి ఇం ఏం ఎఫెక్ట్ అవ్వ
అవునవునవును అవును ఇంకోటి అది కాకుండా ఆ చెప్పండి చప్పత్
మనకి ఇంకా త్రీ మంత్స్ కూడా ముందే ఒకవేళ అట్లాంటి సూచనలు ఏమనా అనిపించగల అని చెప్పి మళ్ళీ త్రీ మంత్స్ ఒకటే సారి రేషన్ బియ్యం కూడా ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేసినారంట
అవునవును అటువంటి మనకు ఇబ్బందికరంగా ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రజలు ఎటువంటిది ఇబ్బంది పడకుండా వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉంటారు వాళ్ళకి ఏదైతే సహకరించాల అనే వాళ్ళ ఆదేశాలు జారీ చేస్తే ఇక్కడ ఉన్నట్ అటువంటి ప్రజలు కూడా ఆ విధంగా ప్రభుత్వానికి సహకరించాలి
అవును అవును అట్లా అయితేనే కోఆర్డినేషన్ ఉంటది అప్పుడు మనం కూడా కొ కొంచెం అయినా మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఆయన అట్లా కంట్రోల్ చేయకపోతే ఈవెన్ ఇప్పటికీ మన మీద కూడా ఎన్నో అటాక్స్ అయ్యేవి మన ఆర్మీ కూడా చాలా మంది మనం కోల్పోతుంది అయినా ఏమంట గవర్నమెంట్ స్ట్రిక్ట్ ఉంది మంచి ఉంది కాబట్టి ఇంతవరకి ఏమైన్నా ఇట్లా నార్మల్ ఇప్పుడు ఒకవేళ మన దగ్గర పుల్వామాట ప్యాకేజీ ఏం చెప్పిన మనం రిటర్న్ వెన్ అన్నిచేపిస్తున్నాం కదా సిధూర్ అటాక్ కానీ
ఇప్పుడు ఆ సింధూరు సమయంలో కూడా వాళ్ళు చేసినటువం టే దుర్మార్గం పను పనులు టెర్రరిస్టులు మాన మానవ త్తం లేకుండా వాళ్ళను ఒక వర్గ గం నుండి ఒక వర్గాన్ని ఎంచు కోని
ఉమ్ ఆ అయినా ఇవన్నీ నైట్ నైట్ అంటే నైట్ ఎవ్వరు అలర్ట్ ఉండనప్పుడు అలట్టెన్న సేమ్ ఇవ ముందుకైనా మనం కూడా ఇంకా దాని
అప్పటికి కూడా బావు అవును అప్పడు అప్పడు కూడా వాళ్ళను ఆ మన ఏది ప్రభుత్వము నిర్ణయం తీసుకొని వాళ్ళకు మన మింట్రీ వాళ్ళకు ఆదేశాలు జారసి అటువంటి టెర్రరిస్టులను మట్టి పెట్టడం జరిగిందమ్మా
అవునవును
ఆ
డాడి నేను మల్ల చేయల కాల్ తర్వాత
ఆ సరే సరే అమ్మా ఆ సరే కాలేజకి నవల్ బాయ్ బాయ్ సరే